బన్నావా హ. బావున్నాయా సదా ఇన్ని రోజులు, మొన్న ఎప్పుడో తిరుణళ్ళని చెప్పినా, ఇంక అప్పటి నుండి, రాలేదు లె
ఆ రాలే రాలే.
ఏడ్రోజులు తీసుకున్నావు. పది రోజుల. చెప్పలి. ఓయ అమ్మా. ఆ అ అందుకే, గొతంతా, మారిపోయింది. మారపోయిందా. అచ్చి బాజారిగిందా.
ఆ జరిగింది, జరిగింది తిన్నారా.
తిర్నల్ ల, మా ఊర్లో మొన్ననే ఐ. మద బస్సు. స్వామి తిరనల్ అని ఆ ఆ పొయినెల ఇవి గాక. అశ్రీకు.
ఆ ఏం కాలేజీకి రాలేదు. ఈరోజు
వచ్చినా నువ్వు ఓవరాక్షన్ ఏం తిన్నావ్ తిన్నావా ఇప్పుడు